ఆ వినిపిస్తుందండి చెప్పండి
మీకు కుకింగ్ వచ్చా అండి
మాత్ర
అర్ధం కాలేదండి
మీక్ మీకు వచ్చా అండి కుకింగ్
నాకు పెద్దగా రాదండి లైక్ కొంచెం నార్మల్గా ఒక ఇద్దరు మందం అట్లా వండడం వచ్చుఅంతే
ఏమండి
అవునా మీరు ఎక్కువ ఏ రెసిపీ బాగా చేస్తారండి
పనీర్ బడి పరు
నేను చికెన్ ఫ్రై బాగా చేస్తానండి ఒకసారి మీ పన్నీర్ రెసిపీ చెప్తారా
ండిస్
ఓకే
క మసాల ఆ
అే
అందులో మంచిగా వాటికి మనం చికెన్ కి మసాలా ఎట్లా పట్టిస్తామండి
అవునండి
ఆ అట్లా వాటికి ఇది పటియలాండి
ఓకే
పట్టిచ్చి తీసి ఆ మంచిగా ఏం చేస్తారు ఆయిల్ ఒక ప్యాన్ పెట్టి నాన్స్టిక్ ప్యాన్ అయితేనేమో కింద అడుగంటదండి ఓకే అక్క నానస్టిక్ ప్యాన్ మళ్ళీ ఫ్రై తీసుకోవాలండి రెడ్ కలర్ లో రావాల్ల
కొన్ని పన్నీర్లు లైక్ నాన్ స్టిక్ ప్యాన్ కూడా కొన్ని అతుక్కుంటాయి కదా కింద
లేదండి అతుక్కోవు లేడీస్ ఏ చాలా మంది తీసుకుంటారు
డిమార్ట్ లో ఫ్రెష్ ఫ్రెష్ గా లేకపోతే అమూల్ ఉంది హెరిటేజ్ ఉంటంది నేనైతే ఎక్కువ అదే వాడతాను
హ్మ్ ఆ ఉంటదండి హ్మ్ హా ఏమో అండీ మరి ఇంకా ఏ ఏ ఏ ఏం వాడ తారు మీరు అజంతా
నార్మలే ప్యాన్ ఉంటది కదా కడాయి
ఓకే అండీ మీరు రెసిపీ చెప్పండి ఆ పన్నీర్ని మంచిగా ఫ్రై చేసుకొని
ఆ ఏంటండీ
రెసిపీ చెప్పండి పన్నీర్ని ఫ్రై చేసు
ఆ ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసి కోవాలి అదే ప్యాన్ లో ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగి
ఓకే
తర్వా ఏం చేయాలి అంటే దాంట్లో కొంచెం ఆ ఇంత అల్లం మూడ్ నాలుగు వెల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకొని ఒక మిక్స్ మిక్సీ జార్ లో తీసుకోవాలి
ఒక మూడు టమాటోలు తీసుకొని అది కూడా సేమ్ మంచిగా ఆ ఆ ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా రావాలి ఆ ఆనియన్స్ ఆ అది టమాటా అయితేనేమో మంచిగా ఇట్లా కొంచెం ఉడకాల ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడికిచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే
దాన్ని ఒక మంచి మందపాటి గిన్నె తీసుకొని మంచిగా నూనె పోసి ఈ గరం మసాలా ఉంటాయి రా ఉంటాయి గదా ఇలాచి స్టార్ నాయ జీలకర లవంగం వేసేసి మంచిగా గిన్నతో జీ జీల వేసుకోవాలండి ఈ టమాట టేస్ట్ ఏదైతే పట్టింది ఉంద టమాటా ఎల్లిగడ్డల పేస్ట్ అది అందులో ఎస్ కోవాల మనం ఏసుకొని ఆ ఏం చేయాలంటే అండి అది పైన నూనె తేలేదాకా వేయించాలండి ఓకేనా పైన నూనె తేలేదాక్ వేయించుకోవాలి పైన నూనె తేలినప్పుడు కొంచెం అల్లం వేసి దాంట్లో మంచిగా ఆ మీరు వేయించస్తా అంటే స్మెల్ వస్తది అల్లం వాసన పోయి అల్లం మనకు వేగు ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తదండి ఆ వాసన వచ్చేదాక వెయించుకు తర్వాత అందులోకి మీరు ఏం చేయాలి అంటే కొంచెం కారం మీకు ఎంత కారం అయితే పడుతదో అంత కారం ఆ ఉన్నో గరం మసాలా ఉప్పు కొంచెం పసుపు చిటకడు వేసుకొని మంచి కలుపుకోవాలండి కలుపేసేసుకొని ఏం చేయాలంటే అండి అందులో ఆ మం మంచిగ ఒక టూ త్రీ మినిట్స్ మంచిగ కా గ్యాస్ మీద ఉడకనియ్యలి ఉడకనిచ్చిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేస్కోని పెరుగు కూడా మంచి ఉడకాలండి పెరుగు అంతా ఇప్పుడు ఏదైతే గ్రేవీ ఉందో దానికి మంచిగా ఇలా అంటే పెరుగున్నది మంచి గలవాలి తెల్ల తెల్ల తెల్లగా అవ్పడద్దు పెరుగు
ఓకే
అందులో మంచిగా మిక్స్ అయిపోవాల బ్యాటర్ హలో
ఉ ఆ చెప్పండి వింటున్నాను
మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ పన్నీర్ ఆ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఈ పన్నీర్ అందులో వేయాలి పన్నీర్ వేసేసి మంచిగా వాటికి మనం చికెన్ కి ఏ గ్రేవీ ఏదన్నా వేస్తే ఎట్లా పట్టిస్తామండి అట్లా పట్టి
అవును
ఆ అట్లా బట్టిచ్చేసేసి మంచిగా దాంట్లో కొ అ ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి ఒకవేళ లూజ్ ఉంటేనేమో పర్లేదు బాగా టైట్ ఉంటే లైట్ వాటర్ వేసారు అనుకోండి మంచిగా మీకు గ్రేవీ టెక్చర్ వస్తాది ఈ పన్నీర్ మసాల ప కిట్ దొరుకుతదండి బయట షాప్ లో
అవునవును
ఆ ఆ మసాలా తీసుకొచ్చి కొంచం వేసేసుకొని దింపే ముందు కోత్తిమీర్ చల్లుకోండి అందులోకి పరోటా పరాటా లేకపోతే చపాతి ఉల్లిగడ్డ పెట్టుకొని తిం టే ఉంటదండి పడిపోతది అంత బాగుంటది
అవునా అండి లైక్ అది రుమాల్ రోటీ టీ ఉంటంది అది కూడా చాలా బాగుంటుంది కదా నాకు కొలిక్ నేను నేను మా ఇంటి మాన్ కావాలి
ఎక్కువ ఎగ్బుజ్జి మీకు ఐడియా ఉందా
అవునండి
ఆ మా సందులో ఒక అతను ఉండే అండి అ బా అంటే ఫాస్ట్ ఫుడ్ నడిపాను రుమాలి ఎగ్బుర్జి కాంబినేషన్ అయితే అదిరిపోద్ది నాకు అసలు ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలిదు అన్నమాట ఏం తీసుకో వాలో నాకు అర్దం కాకా అ షాపోన్నే అడిగా ఆ రుమాలితో పాటు ఏ కర్రీ బావుంటది అంటే ఎగ్ బుజ్జి బావుంటది మేడం ట్రై చేయండి అన్నడు ఒకసారి ఎమన్నా ఇక అప్పటి నుంచి అది మా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయిపోయింది సూపర్ ఉంటది అండి నాకు రుమాలితో చికెన్ తినడమే అలవాటు బట్ ఇంకా అప్పటి నుంచి రుమాలి తోటి ఓన్లీ ఎగ్ బుజ్జి తినేదాన్ని ఈ మధ్య
రుమాల్ రోటీ పాటూ పన్నీర్ బటర్ పన్నీర్ బటర్ మసాలా కాజూ పన్నీర్ కర్రీ తినండి బావుంటుంది
ఎక్కువ ట్రై చేయలేదు ట్రై చేస్తా మీరు చెప్పారు కదా
ఆ
ఇ ఆ ఎటు వెళ్ళలేదండి మీరు ఎల్లారా
ఆ
ఇంకా ఏం సంగతులు అండి
చెప్పాలండి మీరు ఈ మధ్య ఏమన్న కొత్తగా మూవీస్ ఏమన్నా చూసారా
ఏంటండి
మూవీస్ ఏమన్నా చూసారా మీరు
ఇగా ఈ యూత్ మూవీ చూసానండి
అవునా
ఆ మీరు చూసారా హలో హాయ్ అండి చెప్పండి యూరో మూవీ చూసారా అండి మీరు ఎలా అనిపించింది మూవీ అందులో నాకు బాగా కామిడీ అనిపించిందండి వాళ్ళు టూర్ కెల్తారు కదా
ఆ
ఆ అది భలే అనిపించింది ఆ ఇన్సిడెంట్ బావుండే ఆ ఏంటండి
ఫ్రెండ్స్ అందరూ లైక్ ఫన్నీగా ఒక వాల క్లాస్